ఆ బాగున్నా నువ్వు బాగున్నావా
ఉమ్ బాగున్నా ఏం చేస్తున్నావు
ఏం లే ఏముంది చాలా ఆ అదే నీతో మాట్లాడదామని చాలా రోజుల తర్వాత అందుకని కాల్ చే
అవును చాలా బిజీ అయిపో అయిపోయాను నువ్వు ఎలా ఉన్నావు.
బాగున్నా ఈ మధ్య కాలేజ్ అసెస్మెంట్స్ వల్ల చాలా తలనొప్పి అనమాట తల తిరుగుతూ ఉంది
అవున్ ఈ మధ్య అసలు ఈ మంత్ స్టార్టింగ్ లో కొన్ని మంత్స్ అంతే తు ఇయర్ స్టార్టింగ్ లో కొన్ని మంత్స్ అంతే అనమాట సేమ్ మాగుడ అసైన్మెంట్స్ ఉంటయ్ ఎగ్జామ్స్ ఉంటయ్ లైఫ్ ఫుల్ స్ట్రెస్ అయిపో పోతాంది
నిజం రా నిన్న రాత్రి అయితే టూ వరకు చదివాను గ్జామ్ టెన్షన్ వల్లా
మ్ టూ వరకు చదివావా
అవును
వా అంతా చదివేసావా లేక ఫోన్ కూడా యూజ్ చేసావా
అ హా ఫోన్ కూడా యూస్ చేయకుండా ఉంటామా అంటే ఫోన్ కూడా ఉ ంది కొంచం ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేయకుండా ఉండలేకపోతున్నా
ఊ మ్ అసలు నేనైతే ఏమైనా ఎగ్జామ్స్ వస్తే ఇన్స్టా లా లాగౌట్ చేసా తెలిసిన సేమ్ ప్రాబ్లమ్ నాకు కూడా లాగిన్ లో ఉంటే ఇన్స్టా లో రీల్స్ చూస్తానే ఉం ట అసలు రీల్స్ చూస్తా టైం వేస్ట్ అయిపోతుంది అట్లని ఇన్స్టా లాగౌట్ చేసేసిన తర్వాత మళ్ళీ యూట్యూబ్ స్టార్ట్ చేస్తా చూసేది
నేను కూడా అంతే ఈసారి చూడకూడదు అనుకుంటా మళ్ళీ ఆ యూట్యూబ్ లో షార్ట్స్ చూస్తా ఉంటా ఇంకే మరి ఈ వీకెండ్ కి ఏమైనా ప్లాన్ ఏమైన్నా ఉందా
ప్లాన్ ఉంటా ఆలోచిస్తున్నా ఇంకా ఫిక్స్ చేయలేదనమాట ఎక్కడికైనా వెళదాం ఏమన చే ద్దాం అనుకుంటాన్నా మూవీ ప్లాన్ ఒకటి ఉంది కేఫ్ కేఫ్ కి ఎక్కడైనా వెళ్దాం డిన్నర్ కి అని ప్లాన్ చేస్తున్న ఇంగ ఫిక్స్ కాలేదు మూవీకి వెళ్ళాలనుకుంటున్నా
అవునా ఏ మూవీకి ఏ మూవీకి వెళ్ద వెళ్దాం అనుకుంటానున్నావు
రీసెంట్గా ఎవో వచ్చాయంట చానానే వచ్చినయి ఇంకా డిసైడ్ చేయలేదు ఏ ఇక్కడికి వెళ్ళనా ఏ మూవీకి వెళ్ళనా నువ్వు వస్తావా
వస్తారా చాలా రోజులు అయింది బయటకి వెళ్ళి ఎంజాయ్ చేయడం అసలు ఏం లేదు ఎగ్జామ్స్ వల్ల హా లైక్ కరోనా టైమ్ లో ఓ ఇంటికే పరమత్తం ఐసోలేషన్ అయిపోతారు కదా అట్లా అయిపోయిన నే ఎగ్జామ్స్ అసెస్మెంట్స్ ప్రాక్టికల్స్ అంటూ నోట్సెస్ రికార్డ్ కరెక్ష స్ అంటూ సో బయటకి వెళ్దాం అనుకుంటున్నా
ఉ సూపర్ అయితే అప్పుడు మనం ఊ మ్ సాటర్డే ప్లాన్ ఫిక్స్ చేద్దామా ఈ వీకెండ్
సరే అయితే డన్
ఊ మ్ మ్ భైదవే మన స్కూల్ డేస్ గుర్తుకున్నాయా ఎంత ఫన్ గా ఉండేవాళ్ళం అసలు ఎంత యూనిటీగా ఉండే వాళ్ళం మనం
అవును నాకైతే స్కూల్ డేస్ చానా బాగా గుర్తొస్తాయి లంచ్ బ్రేక్ లో మనము ము లంచ్ బాక్సెస్ షేర్ చేసుకుంటాం గాసిప్స్ షే షేర్ చేస్ కుంటాము అసలు చాలా ఫన్ ఫన్ యాక్టివిటీస్ చేసి ళ్ళం చాలా మెరి-మెమోరీస్ ఉన్నాయి అవి అసలు ఆలోచిస్తే లైక్ గుర్తు తెచ్చుకుంటే నవ్వు వస్తుంది నాకు అప్పుడు ఎలా ఉండే వాళ్ళం ఇప్పుడెలా ఇపోయాము అనేసి
హ అసలు లంచ్ టైమ్ లేయితే ఫుల్ తినేసి అసలు స్టెప్స్ ఎక్కాలంటే కూడా అంత త్తాఫుల్గా తింటాం మీ అసలు ఒకరిపైన ఒకరు పడిపోయి ఎక్కడం అనమాట స్టెప్స్లో
అవున
ఎస్పెషల్గా వచ్చి మనం లాస్ట్ బెంచ్ లో టెన్త్ లో ఉన్నప్పుడు లాస్ట్ బెంచ్ లో కూర్చొనినేందు గుర్ గుర్తుకుందాని
ఆ టీచర్స్ కీ తెలియకుండా మాట్లాడటం తినడం బాబాబ్బా ఏమన్నా డేస్ అ హ్మ్
అసలు చాక్లెట్స్ తెచ్చుకొని కింద వేసేస్తా అంటడి మీ ఇది కచ్చా మ్యాంగో చ చాక్లెట్స్ అ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చాక్లెట్స్ తింటానే ఉంటిమి
అవును
ఇప్పుడు చూస్తే లైఫ్ ఎంత చేంజ్ అయిందో అసలు ఎంత చేంజ్ అయింది అనిపిస్తుంది సలా డేస్ బాగుండ స్కూల్ డేస్ అసలు
ట్రూ హండ్రెడ్ పర్సెంట్ అప్పట్లో అసలు టెన్షన్ అనే వర్డ్ కూడా తెలియకుండా ఉంది మనకి అప్పు అసలు ఏమి ఉండేది కాదు అప్పుడైతే మనకి
అప్పుడండి ఎట్లాన్నిందంటే ఇంకా తింద తర్వాత నెక్స్ట్ డెస్టినేషన్ ఉన్నింది ఇంటర్ డిప్లొమా ఉన్నింది ఇంకా డిప్లొమా ఇంటర్ తర్వాత నెక్స్ట్ డెస్టినేషన్ ఉంది బిటి టెక్ ఇం బీటెక్ తర్వాత ఏముంది చెప్పు నెక్స్ట్ డెస్టినేషన్ జాబే ఎట్లో జాబ్ తెచ్చుకోవాలని ఇంకా ఆ టెన్షన్ ఎక్కువ అయిపోయింది ఇప్పుడు ఫ్యూచర్ గురించి టెన్షన్ ఎక్కువ బీటెక్ లో ఉన్నప్పుడు
అవును కెరీర్ జాబ్ అంటూ అన్ని కన్ఫ్యూషన్ గా ఉన్నాయి తెలుసా
కానీ మనం మేనేజ్ చేస్తామా ఇవంతా చేస్తాం లే డోంట్ వరీ మేనేజ్ చే చేసుకుందాం కానీ
థ్యాంక్స్ రా నువ్వు మాట్లాడితే చాలా లైట్ గా అనిపిస్తుంది నాకు అసలు టెన్షన్ ఫ్రీ అనిపిస్తుంది సో నాకు నీ మోటివేషన్ కి చనా థ్యాంక్స్
హ సేమ్ ఇయర్ ఫ్రెండ్స్ ఉంటే స్ట్రెస్ తగ్గిపోతుంది లేదు కామనీ కాగాని ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఉండేకి ఎందుకు చెప్పింకా
నిమే ని బైదవే నీ హాబీస్ ఏమైనా న్యూ గ కొత్తగా ఏమైనా స్టార్ట్ చేసావా ముందంటే పెయింటింగ్ ఏది అది చేస్తా ఉంట చేస్తా ఉంటేవి ఇప్పుడు అది లైక్ చేస్తున్నావా కంటిన్యూ చేస్తున్నావా
ట్రై చేస్తున్నా ఇమధ్య కొంచెం డీప్ గా వెళ్ళా అనమాట డ్రాయింగ్ లో
నాకు కూడా నేర్చుకోవాలనిపిస్తుంది
సరే నేర్పిస్తారా ఇంటికొచ్చాయి
సోర్ సోర్ సోర్
ఇంకేమేం తిన్నావు లంచ్
లంచా లంచ్ బిర్యానీ చేసన్నారు
ఆ
హ్మ్మ్
అయినా చాలా రోజుల తర్వాత గుర్తుకొచ్చాను న న ఎ నికి
అంటే ఈ మధ్య ఫుల్ బిజీ అయిపోయాలే అందుకనేసి
బిజీ అంటావు కానీ స్టేటస్ మాత్రం ఎవ ఎవ్రీ అవర్ చేంజ్ అవుతుంది
అయ్యో అది పోడ్డం వల్లలే అసలు ఏం చేయాలో దిక్కు తోచక అ చేస్తూ ఉంటాం.
సరే సరే చేస్తున్నావు ఏం చేస్తున్నావు ఇప్పుడు
అంటే నథింగ్ స్పెషల్ బెడ్ మీద పడుకొని ఫోన్స్ పోల్ చేస్తున్నా నే దాంతో పాటు దోర్లుతున్నా
ఊ క్లాసిక్ పడుడుక్యూడిసలు అ
నువ్వేంటి చాలా ప్రొడక్టివ్ గా ఉన్నావ్, ఉన్నావా అసలు ప్రొడక్టివ్గా ఉన్నావా నువ్వు.
నేను అదే కానీ గిల్ట్ మాత్రమే ఎక్కువగా ఉంది నాకి
గిల్టా ఏం గిల్టు
ఏదో యూస్ఫుల్ పని చేయాలి అనిపిస్తుంది కానీ లేజీనెస్ గెలుస్తుంది దాంట్లో. నో
సేమ్ హియర్ మాట సేమ్ ఫీలింగ్ నాదికుడా ఏదన్నా ఒక యూస్ఫుల్ పని చేద్దాం అనేసి రోజు మార్నింగ్ అనిపిస్తా కానీ ఆ లేజినెస్ అనేది ఆ నా ప్రొడక్టివిటీ డేని నాశనం చేస్తుందిన్నమాట.
ఉహు అవును నిన్న ఒక మూవీ చూసావా టీవీలో వేసినారు కదా
అవునా ఏం మూవి?
హ ఒక నేను ఒక ర్యాండమ్ మూవీ స్టార్ట్ చేసా కానీ మధ్యలోనే స్లిప్ అయ్య అ వచ్చేసింది అనమాట అన్ చూస్తా చూస్తా పనుకునేసినట్లే.
స్టోరీ బోరింగ్ అనుకుంటా మరయితే నిద్ర వచ్చిందంటే
ఇంకా నిద్దరు వచ్చేసి దానికే నో అనుకోవాల కాదు కానీ నిన్న మా ఇంట్లో పండగ చేసినాను అనమాట పనులు చేసి చేసి చేసి కొంచెం టైడ్ అయిపోయి ఎల్లిపో పనుకునేసిన
ఎప్పుడు అదే ఎక్స్క్యూజ్ మరి
ఉ ఉ సరే అయితే ఈ వీకెండ్కి ప్లాన్ ఏంటి?
అంటే బయటక్ వెళ్లాలనిపిస్తుంది కానీ, ఎక్కడికి అనేది తెలియడం లేదు.
ఊ అప్పుడే డిస్కస్ చేసాము రా మూవీకి వెళ్దాంని మూవీతో పాటు ఇంకా ఎట్లో కొత్త కొత్త త షాపింగ్ మాల్స్ కూడా ఓపెన్ అయ్యాయి, ఓపెన్ అయినాయి షాపింగ్ కి వెళ్దామా.
షాపింగ్ అ షాపింగ్ అంటేనే నా వాళ్ళే ట ఆల్రెడీ ఏడుస్తాను అన్నమాట క్రయింగ్ అది డబ్బులు లేవు.
మా దగ్గర కూడా లేవు కానీ జస్ట్ అట్లా పోయి తిరుక్కకొని వచ్చేటట్టు అయినా ఉంటుంది క కానీ జస్ట్ విండోస్ షాపింగ్ చేయవచ్చు
విండో షాపింగ్ అంటే చివరికి ఏదో ఒకటి కొనేస్తాం అలా ఏం లేదు ఊరికి చూద్దామని వెళ్ళినా కూడా ఏదో ఒకటి మనం ఖర్చు పెడతాం.
ఉ మైదావే నీ క్రష్ ఏం చేస్తున్నాడు ఇప్పుడు
ఏది ఏది లేదు రా క్రష్ లేదు ఇప్పుడు పాడు లేడు
అయ్యో యాక్టింగ్ ఆపు చాలుగానీ లాస్ట్ టైమ్ చెప్పావు కదా.
అవును బట్ ఇప్పుడు మాట్లాడటం తగ్గిపోయింది.
ఊ ఎందుకు ఏమైనా ఫైట్స్ అయ్యాయా?
కాదురా జస్ట్ ధీరే ధీరే డిస్టెన్స్ వచ్చింది.
ఊ సమ్ టైమ్స్ హ్యాపెండ్స్ లే నువేమి మైండ్ లో పెట్టుకోవద్దు.
య్యా కానీ ఓకేనే ఇప్పుడు ఓకేనే ఉంది ఇప్పుడు.
ఆ నిన్న మా అమ్మ ఏం చేసిందో తెలుసా?
ఏమైంది
నాకు ఒడైట్ చేయమనింది అసలు
సేమ్ మా ఇంట్లో కూడా మమ్మీ చెప్పింది.
నేను ఏం చెప్పా అంటే టుమారో స్టార్ట్ చేసాలేమ అని అన్నా
క్లాసిక్ లైన్ అసలు టుమారో అంటాం కానీ టుమారో రానే రాదది
ఉ కానీ ఆ టుమారో ఎప్పుడు రాదు మన మన డేస్ లో
అవును నేను జిమ్ జాయిన్ అయినా నువ్వేమనా వస్తావా జాయిన్ అవుదాం అనుకుంటాన్నా
ఫస్ట్ డే ఎన్ను వచ్చేస్తా ని నెక్స్ట్ డే బాయ బై మనకంతా సెట్ అవ్వలే జిమ్స్ గేమ్స్ మ్స్
సరేలే అయితే మా మమ్మీ పిలుస్తోంది మళ్లీ కాల్ చేస్తా బాయ్
సరే బాయ్